హలో
హెలో
లో
ఏం జేస్సున్నవ్
ఏంలే గుచ్చున్న
ఎక్కడున్నవ్
ఊర్ కొచ్చిన
ఊరికెళ్ళావా ఎందుకు
మా ఊర్ లో జాతర ఉంది
జాతరా ఏం జాతరా
ఇప్పుడుస ఎండాకాలం కదా ఇప్పుడు దేవుళ్లయి జాతరలు అయి తెన్ మాత
మ్మ్ హ్మ్ అంటే అందరువా అందరి పేరు మీద
మ్మ్ హ్మ్ ఆ మల్లన్న జాతర అయితది, ఎల్లమ్మ జాతర అయితది. మల్లన్న జాతర మొన్న మల్లన్న జాతర అయిపోయింది. నెక్ట్స్ ఇగ ఎల్లమ్మ జాతర ఉంటది
ఎలా జేస్తారు అవి
మల్లన్న జాతర మూడు రోజులు ఆ ఎల్లమ్మ జా అర ఫోర్ డేస్ అలా చేస్తారు
అవునా అంటే ఒక దాని తర్వాత ఒకదా అవుతుందా మా ఊర్లో చేస్తారు నవంబర్లో చేస్తారు పాడురంగస్వామి జాతర అ
కొంతమంది రెండు కలిపి ఒకేసారి చేస్తారు కొంతమంది కొంచెం గ్యాప్ ఇ ఇచ్చి చేస్తారు
అవునా మీ ఇంట్లో పూజలు ఏమనా చేస్తారా అప్పుడు అంటే ఇంటింటికి చేస్తారా లేదంటే గుళ్ళో చేస్తారా
గుడి దగ్గర చేస్తారు ఇంకా ఇంటి దగ్గర వచ్చి బోనం వేసుకొని తీసుకెళ్తాం
అవునా ఏమేమి పూజలు అయితమరి
త్రీ డేస్ చేస్తారు ఫస్ట్ డే ఎట్లా ఏమంటారు దున్నకపోతే న ఊరేగిస్తారనమాట ఊరంతా తిప్పుకుంటూ
హ
నెక్స్ట్ సెకండ్ రెండో జాతరం ఆ రోజు అందరూ ఈవినింగ్ బోనం ఇంటింటి దగ్గర నుంచి తయారు చేసుకొని వెళ్ళి గుడి దగ్గర పెడతారు అన్నమాట.
మూడో రోజు
మూడో రోజు కథ చెప్తారు ఆ మల్లన్న జాతర రో మల్లన్న చరిత్ర మొత్తం వేష్ చాల వేసుకొని వచ్చి ఆడతారన్నమాట ఆడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఇట్లానే అన్నమాట
అవునా
ఇంకా ఎల్లమ్మ జాతర సేమ్ కాకపోతే ఎల్లమ్మకి నాగవల్లి అనేది ఇంకొక నెక్స్ట్ డే చేస్తారు సో అది నాలు రోజులు.
నాగవల్లి అంటే
నాగవల్లి అంటే పెళ్లి చేస్తారు కదా అది ఎల్లమ్మ దేవతకి పెళ్ చిన్న ఐ మీన్ ఏజ్ లోనే పెళ్ళైతది. కానీ నాగవెల్లి జరగకముందే వాళ్ళ హస్బెం ఔ వెళ్ళిపోతాడు ఎక్కడికో అందుకు ఆమెకి చాలా కష్టాలు ఉంటాయి అన్నమాట. ఇంకామె పెద్దగా అయినంక వాళ్ళ కొడుకులు అందరూ కలిసినాక వాళ్ళ కొడుకులు చేపిస్తారు వాళ్ళ హస్బెండ్ ని వాళ్ళ ఆ ఎల్లమ్మ తల్లిని పక్కపక్క నుంచి నాగవల్లి చేపిస్తారు. అందుకే ఆ రేపు నెక్స్ట్ డే చేస్తార
అదేనా ఇ ఇప్పుడు హోమం చుట్టూ తిరుగుతరు గదా
ఊహూ అ అదే హో హోమం చుట్టూ తిరుగుతారు. ఇట్లా బిందెలో నీళ్ళల్లో రింగేసి ఆడతారు కదా
అవునా పెళ్ళి చేస్తారనమాట. మంచిగా
హ్మ్ పెళ్లి చేస్తారు మొత్తం వాళ్ళంతా వేషం వేసుకొని వచ్చి సేమ్ జంగా దేవుడు ఎట్లా చేసిండో అ ఇట్లా చేస్తారు మళ్ళీ అందరూ వేషం వేసే వాళ్ళందరూ మగవాళ్ళే ఇట్లా ఆడోళ్ళ లాగా రెడీ అయి
వేషాలు వేసుకొని చేస్తారు.
హ్మ్
బావుంటది కదా.
చాలా బావుంటది పొద్దున్నే స్టార్ట్ అయితది. న నైట్ వరకు చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం ఇబ్బంది
మ్మ్
మీ ఊర్లో జాతరు ఇట్లాగ ఎలా చేస్తారు మీరిట్లా జేయరా
మా ఊర్లో అంటే మీరు ఇద్దరికీ కలిపి ఒక వారం జేస్సారు కదా మా దగ్గర వారం పాండురంగ స్వామి జాతర నే అయితది అన్నమాట
మ్మ్ హ్మ్
అంటే రెండు వారాలు ఉంటది. వా మొదటి వారంలోనేమో ఫస్ట్ ఆ ఎదుర్కోళ్ ఉంటది వళ్లి ఉంటది. గుళ్ళో చేస్తారు పెళ్ళి మంచిగా చేస్సరు, ఇంగ తర్వాత ఊరేగింపు చావ తీస్తారనమాట పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కొడుకుని, పెళ్ళి కూతుర్ని కూర్చోబెట్టి ఊరంతా చూపిస్తారనమాట అంటే అల్లుడు లెక్ కైనా ఊరికి అట్లా తీసుకొని వెళ్ళి తీసుకొస్తారు ఆ తర్వాత రథం ఉంటదన్నమాట
ఇచ్చాం మనం ఆ దగ్గర చేసుకున్నట్టుగానే చేస్తారా దేవుళ్ళ పెళ్ళి గూడ
ఆ ఆ అట్లనే చేస్తారు గానీ రదం ఒక్కటి చేస్తారన్మాట మళ్ళీ వూ అంతాతిప్పి తీసుకొని వస్తర్ ఇంకా రదం అయిపోయినాక అందరు షాప్స్ పెట్టుకుంటరు గదా ఊర్లో మొత్తం ఆ షాపింగ్ క నడ్ పప్పించుకోవచ్చు రతమైన నెక్స్ట్ డే నుంచి అట్లా రెండు వారాలు అతది
ఇప్పుడు మా దగ్గర కూడా జాతర ఫస్ట్ మొదటి రోజు నుంచే అన్ని బండలు పెడతారు బొమ్మలు ఆ మిఠయిలు ఆడుకునేవి పిల్లలు అడు క్ నటి ఇలా అన్నీ ఉంటాయి ఇంకా సాయంత్రం కాంగానే అందరుత
ఆ మిఠయిలు అయితే మంచిగా ఉంటాయి
హ బొమ్మలు కూడా గాజులు అవి గాజులువన్నీ కూడా తక్కువ దరకిస్తారు
అవును బాగుంటాయి
హమ్ కావాలా నీకు తీసుకరావాలా
తీసుకొని రా కొత్త కొత్త రకాలో గాజులు అన్నీ ఉంటయ్
ఆ
బావుంటది
అను
ఇదీ మీ దగ్గర ఎప్పుడు చేస్తరూ అంటీ
ఎండాకాలంలోనే చేస్తార్ తిదీ నాకంతగ తెలీదు కాని ఎండాకాలం ఇట్ల అయిపోవస్తున్నది ఇంక వర్షాలు స్టార్ట్ ఆ మొదలై తేయ్ అన్నా టైమ్ లో చేస్తరు ఇంక మంచి రోజు జుసి స్టార్ట్ చేస్తర్ హమ్ అంతే మృగశిలా ఒచ్చే ముందు తల్లం పుడ్ థిస్ తరు
అవునా
హమ్ ఎల్లమ్మా జాత్ ఐ మిన్ పెళ్ళి మాత్రం మంగళవారం ఒచ్చేటట్టు చూస్తరు
మ్హుహు
మంగళవారం లేదా ఆదివారం హమ్ మంగళవారం లేదా ఆదివారం మల్లన్నది బుధవారం అట్ల స్టా అ మొదల్ వెడ్తరు మల్లన్న స్వామికి బుధవారం అన్ని కొంతమంది ఆదివారం ఇట్ల కల్ప్ పీ చేస్కూనే వాళ్ళు ఆదివారమే మ మన్ మల్లన్నది మొదలు వెట్టి మల్లన్నది ఆదివారం, సోమవారం కంప్లీట్ జేశి మంగళారం నుంచి ఎల్లమ్మ తల్లి గా స్టార్ట్ మొదలు వెడ్తర్
ఉమ్ ఇంక మా దగ్గరైతే దివాళీ ఐతది గదా ఆ తర్వాత పది రో లకి మొదలు వెడ్తరన్నమాట
ఉహు
నవమీ నుండి మొదల్వెట్టి గప్పనుండి
ఉమ్
ఇంకా మీ ఊరు బాగుంటది మీరు
హమ్ మంచిదే రా మరి ఒకసారి ఊరికి
వస్తా ఊరంటేనే బాగుంటది కదా మంచిగా పచ్చని చెట్లు
మళ్ళీ పిల్ల పోతరాజులు ఉంటారు జాతర మొత్తం బోనాలు ఉరేగింపులు అది సంటకలు కొట్టుకుంటు పిల్లల్ని బయంపెట్టుకుంటూ వస్తే భయమేస్తది వాళ్ళ నిప్పుల గుండె కలం చేస్తరు మొత్తం పూర్త అయ్యే రోజు
దాని మీద ఎవరు నడుస్తరు
పోతరాజులు నడుస్తారు వాళ్ళు వాళ్ళకి ఆ అమ్మావారు పూతది కదా నొప్పి తెలీదన్ ఆ నిప్పుల గుండం వింది ఇట్ల మండుతున్న నిప్పుల మీదకెళ్ళి వాళ్ళు నడిచిపోతారు ఆకలి రోజు ఇంకా అగ్నిగుండాలు అంటారు భక్తులు ఎవరికన్న ఏదన్న అంటే మొక్కుకుంటే ఏదన్న మొక్కుకొని నాకు ఈ కోరిక నెరవేరింది అని మొక్కకుం నెరవేడితే నేను నడుస్తాను అని మొక్కుకున్న వాళ్ళు స్తారు కానీ ఆ ఏ వీళ్ళు పోతురాజులు మాత్రం ఎప్పుడు జాతర అయినా వాళ్ళు నడుస్తారు ఇంకా అగ్నిగుండాలు అని చేస్తారు ఆ చివరి రోజు రెండు వేర్వేరు చేసినప్పుడు మల్లన్నకి ఏ అగ్నిగుండాలు చేస్తారు అల్లమ్మకి అగ్నిగుండాలు చేస్తారు
అవునా వాళ్ళిద్దరూ అ అక్క తమ్ములు కదా
హమ్ హమ్ ఆ అంతే ఉమ్ బాగుంటాయి వాళ్ల జీవిత కథలు
అవును
మళ్ళ కష్టాలు అమ్మ ఎల్లమ తల్లికి పడ్డ కష్టం
ఆమె కష్టాలుయితే చాలా ఉంటాయి
చాలా అంటే చాలా అమ్మాయి ఇట్లా కథ వినుకుంటూ ఎంత ఏడుస్తామో ఆ కథ అంతా మనని చేస్తద అన్నమాట చాలా బాధ అనిపించి ఏడ్చేస్తారు చాలా మంది అవును
అవు ఆ ఉ
అహ
ఇంకా
అమ్మో ఉమ్ ఇంకా ఏం చేస్తున్నావు మరి
మా ఊరిలో కథలు ఏం చెప్పరు కానీ, మేమే అనుకుంటున్నాం ఆ కథలు చెప్తే బాగుంటుంది అని.
హమ్ అప్పట్లో చెప్తుండే చాలా హ్మ్ అప్పట్లో అయితుండే ఇప్పుడు కొన్ని ఊర్లో అయితున్నాయి. కొన్ని ఎట్లా అవ్వట్లే ఇప్పుడు ఎవరు వింటున్నారని అందరూ ఫోన్స్ అయినా అవి అర్ధం చేసుకునే పిల్లలు కూడా లేదు. ఆ పిల్లకి కూడా అర్థం కాదు కదా. వాళ్ళ చెప్పే విధానం ఒక్కొ కథలో అర్ధం చేసుకు కునే అంత ఉండదు ఈ జన్ ఈ కాలం పిల్లలకి ఉమ్ సరి మాట్లాడతం కదా ఎప్పుడైనా